తిన్న వాన్నా పడుకునాడా మీ కొడుకు
పార్కుకోలే తినుకుంటా ఎతుకున్నా
ఎత్తుకున్నావా
ఊ
ఇ ఎప్పుడు వండుకుంటాడు మరి అయితే అది ఇన్నా నేను
ఆ
అది ఇన్న నేను ఏమంటే ఏమని వచ్చిందంటే ఆయన పర్సనల్ డీటెయిల్స్ ఏం చెప్పకంటడు కాదే పేరు పేర్లు కూడా ఏం చెప్పద్దు అంట
మరీ నేను అదే చెప్పిన ఫస్ట్ నుంచి నీకు
నేను ఇంలే కాదే మళ్ళీ ఏమంటుండు సంభాషణ మాట్లాడుకోవాలి పది నిమిషాలు ఆ టెక్నికల్ ఇష్యూ ఉంటే తొమ్మిది నిమిషాలయినా మేము డబ్బులు వేస్తాం అని చెప్పి వీడియోల కి నాలుగు సార్లు చేయాలని ఏం చెప్పలే చెప్పిండా నేను నాకు ఈ నెల వినను ఆ మళ్ళీ ఏమంట ఏమంటాండు ఓ ఏవో ఫోను కాల్స్ జీరో పడితే డబ్బులు రావు అంటాండు మరి కాల్స్
హ
ఫోన్ కాల్స్ జీరో పడితే డబ్బులు రావాని అంటాండు ఇంకా
ఏం కూర చేసినవే
నేను కొన్నే వండింది అదేమో కూర ఆ చిక్కుడుకాయ మళ్ళీ ఆయన ఏమో అంటుండు అలా ఇంకా ఏమమో అట్లా డబ్బులు రావు డబ్బులు పోగొట్టుకుంటారు మీరు ఆన్లైన్లో ఉన్నప్పుడే ఫోన్ చేయాలి లేకుండా చేయకుండా అని అంటాండుగా
వాళ్లు ఆ
అ నేను అదింటేను మల్ల కాల్స్ సగం మాట్ల మా నాయన క్యారీ తెస్తాడట ఊహు
ఇంకా
ఏం అర్థమైంది అబ్బా ఇప్పుడు అసలు ఏంది నన్ను అంటాది మా కస్టమర్ వచ్చింది ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నప్పుడే రాల్లా ర అంట అలా అన్ని చేయకు ఇక్కడ వేదన్ని ఇ అ అయిపడుతున్నారు అే
వాళ్ళు ఏమన్నారు తెలుగు సంభాషణ కావాలి అన్నారు
అవును నువ్ మాట్లాడు నేన్ లైన్ల ఉంటా
టమాట కూర చేసిన ఈయల ఇప్పుడే తంటానా పొద్ద నుంచేల్లి పండడు తిననీయడు పండడు తిననీయడు
ఇ పిల్లల తోటి అంతే ఉంటది
ఇగట్ మా మా అత్తమ్మ మాటలినవడితె అటు పోయిండిగా
మ్ మాట్లాడు
ఆ ఇప్పుడే తింటాన్న అన్నం
సరే ఒక్క నిమిషం లైన్ల ఉండు ఏ బకప్పైననాే అ ఆయ విరామమే అత్తంది కానీ నేను పక్కన ఉం నేను సిగ్నేచర్ పెట్టియ్యాలే ఏం మాట్లాడుకుంట అట్ల సైలెంట్ గున్న అత్తయనే
ఏమ్మో తెల్వదే నేన్ అన్నం తింటన సప్పుడుజెక డుల్ల
ఏమో నాకుడ అదికడ తెల్వదు అట్ల పది నిమిషాలు పక్కన పెడుతె ఒత్తయ అంటున్న
కాదు ఏమన్న వర్కిత్తే అయిపోవు గి మా ట్లాడుకునుడు ఎందుకు ఇచ్చిళ్ళు
ఆ ఒప్పుకున్న ఇస్తా సరేనే ఒక్కనిమిషం లైన్లుండు ఏదన్న మాట్లాడుదాం
నీళ్ తాగుతన్న ఆగు నువ్ ఫోన్ కేమన్న హెడ్సట్ వాడ్తావానే